హలో వినిపిస్తుంద అండి ఏందండి ఆ ఇంకేం సంగతులండి
ఏమున్నాండి రేటింగ్ ఇచ్చి సబ్మిట్ కొడుతున్నారా అండి
ఆ కొడుతున్నానండి ఐదు
హు హు చూసుకుంటుండండి చూసుకోపోతే ఎట్లా అండి
సరే సరే అండి ఓ కే ఓకే మర్చిపోయాలెండి ఓకే సరే అండి నే ఏం చేస్ హ
హు
కావ హు కావాలని కాదు కదా
హు మీ కావాలని చెసారని అని అనలేదు కదా
మ్ మ్ అదేలెండి
నిన్న వచ్చినప్పుడు నా మనసు ఏం బాలేదండి
అవునా ఎందుకండి
ఆ నా నా బట్టలు అలా ఉన్నాయి నా మా అనేసరికి నాకు చాలా బాధ ఎసిందండి
ఎవరండి మిమ్మల్ని అనేది ఆమా
ఆ
మీరు గూడా రెండు పీకాల్సిందండి దెబ్బకి
ఎందుక్ ఆమెతో అవసరం ఉందని చెప్పి
ఆమెతో మీకేం అవసరం ఉందండి అసలా
ఆమే సైన్ పెడితేనే అండి సర్టిఫికేట్లు వచ్చేవి
మ్ హు పెడతారా అండి ఆమే గారు
ఏమో
పెట్టకపోతే కాలేజీ బ్యా హు పెట్టకపోతే మీరు కంప్లైంట్ ఇయ్యండండి అప్పుడు సరిపోయిద్ది అంతేగాండి
ఉ అంతే
ఉ ఎందుకు పెట్టరండి మీరంత ప్పు చేసారా ఏంటి చెయలేదు కదా మరి ఇంకేమండి భయపడ్డం
మ్ మ్
ఉ మళ్ళా కోపం వస్తుందండి నాకు వాళ్ళని చూస్తే
మ్ అసలా అప్పటికి చెప్పానండి మా వాళ్ళకి మీరేయ్యండి కొంచెం చేతుల ఎత్తలేన్ నేను అనీ
హ్మ్
ఆ అసలు ఆ పిల్ల వింటేనేగా పదా పదా పద వేస్ వెస్కొ వెస్కొ వెస్కొ అని అప్పటికి నేను చెప్పా కొంచెం కనీసం కింద కని పట్టుకో వేసుకుంటా అని
హ
ఆ
హ
సామాసం కాపెల్లా వెళ్ళ కిట్లు
ఉహ్మ
ఉహ్మ వేసుకోకుండ వదిలేసిన పోయేది
హ్మ్ ఏంటిదండి
నేను రబ్ ఇబ్బరు పం వేసుకుంటున్నా అండి జడికి అప్పుడు చేతులు ఎత్తితేనే ఆకు నా పొట్ట కనిపించి ఆవిటిప్పింది
ఆ మరి ఆమె వేసేది కనపడదా అండి మరి ఆమె వేసింది మరి కృష్ణుడు వేషాం మనం ఏమైనా అలగాలవా చెప్పండి
ఆ
హ ఎందుకండి ఇలా చేస్తుంటారు అసలు స్ట్గాలే కోపమాసం వస్తుందండి ఇలా చేస్తేసలు మనుషులకి
అదే కదా
హ
ఆ
వాళ్ళక ఎందుకండి అసలు అన్నీ
అదేగా ఎవరిష్టం వాళ్ళది
ఉ కవర్లు వేసుకోలేదా ఏందండి మరీ వేస్తా ఉంటారు వాళ్ళు ఆ కోపం తిప్పిడాంకేదో రేజని వెతుకుతారనుకుంటారు
ఆ
హ్మ్ మన్న వాళ్ళది కూడ ఈ రోజే వస్తే బాగుండేదండి చక్కగా
ఏంటది
అదే నిన్నే రిజిస్టర్ చేయాల్సింది ఈ రోజే మాట్లాడాల్సి మాట్లాడే ఉన్న అండి అంటన
ఎవరితో
మన్నన్నతో
ఆహా అదా
మన ఫోన్ నుంచి వేరే వాళ్ళు మాట్లాడొచ్చా అండి
మాట్లాడచ్చం కాదు ఆ
మరి వేరే వ
ఏం కాదు ఏం కాదు మీ మీకు ఎదగోండి మీరు ఫోన్ చేస్తార అనుకోండి ఎదుటోళ్ళకి ఎదుటోలు ఎవరైనా అయి ఉండొచ్చు
హు హుమ్ మరి అదే అండి న అంటుంది మా మమ్మీ దాంట్లో మరి మ ఉమెన్ అని పెట్టాయంండి మరి
ఆ ఏం కాదు ఆ అక్కడ మీ అన్న మాట్లాడిన ఏం కాదు మీ అమ్మ మాట్లాడిన ఏం కాదు మీరు మాత్రం మీ మీ ఫోన్ లో మాట్లాడ ఇప్పుడు మీరే ఉండాలి ఏం కాదు అట్లా ఎదుటి మనిషి ఎవరైనా మాట్లా అడచ్చు
అదొ క్రూల్ ఉందా అంట మ
ఆ చూసా కాబట్టి చెప్తున్నా అండి మీ దాంట్లో మీరే మాట్లాడాలి మీ ఫోన్ లో వేరే వాళ్ళు మాట్లాడటానికి లేదు ఆ ఎద్దరుళు ఎవరైనా ఉండొచ్చు మము మీ అమ్మ ఫోన్ లో మీ అన్న మాట్లాడొచ్చు మీ అమ్మ మాట్లాడొచ్చు మీ అన్న ఫోన్ లో మీ అన్న మాట్లాడచ్చు మి అమ్మ అడచు ఏం కాదు
కానీ అప్పుడు ఏం తెలి తెలిసిద్దా వాళ్ళకి ఎవరెవరుెంత మాట్లాడే మాట్లాడేం తెలియదు అనుకుంటా కదా హిస్టరీలో గానీ ఏం ఉండదు కదా అలా అంటే ఐ మీన్ మీ ఇంట్లో వాళ్ళు లాగింగ్ చేసుకుొని అట్లా చేయడానికి అందుకు అట్లా ఉండ అ కద అండి
ఆహా
సార్ ట్రాై చెధమ్ అండి ఇప్పుడు అర్థంమయిద్ది కదా మనకి మన ఇద్దరం చక్కగా అయిపో ఇది అండి ఇంకెందుకు మనకి వేరే వాళ్ళతో పని ఉండదుగా
అంతే మీ అమ్మగారిది నేను లాగిన్ చేసుకున్నా అండి
చూద్దాం అండి మా అమ్మగారు ఏమంటారో దాన్ని బట్టి
ఉ మీ అమ్మగారు మాట్లాడను అంటే మీ అమ్మగారు మాట్లాడనన్నారు అనుకో అలా ది అది నాకు చెప్పండి నేను లాగిన్ చేసుకుంటా నేను మాట్లాడత సరిపోయిది ఉ ఉ
ఉ ఉ
అయినాయా భోజనాలు
లేదండి తినాలి ఇంకా
ఉహు నిన్న ఎగిరేగిర అనుకుంటుండి నా కాళ్ళు ఏమో అయిపోయాయి అండి అసలు
అవున అయ్యో అలా ఎలా అండి ఉ ఉ
ఊ
ఉ ఉ మరి జాగ్రత్తగా ఉండాలి కదండీ మరి మీరు
ఉ మా ఇంట్లో వాళ్ళు చేసి భయపడ్డారండి ఏంటి కాళ్ళు అట్లా అయిపోయాయని
అయ్యో అదేందండి అస్లా
అంతరగా అయిపోయినాయి అసలు
ఆహా కావాలని ఎవరు ఏం చేరు కద మర ఏం చేస్తాం తప్
ఉ
ఉ అంతేగా ఉ ఉ ఉ
ఎట్టట్ట దీంతో మూడవుతాయి కదండి
ఉ అంతేగండి మరి
ఆ ఇంక రెండు కాసేపు ఆగి మాట్లాడన అండి
ఏంది
మాన్నగారివి ఇంకా రెండున్నాయి అంట
ఈరోజుతో లాస్ట్ అండి
ఆ మా అన్న అయితే ఈరోజుతో లాస్ట్ అండి
ఉహు
ఆ ఒ రెండు మాట్లాడి మళ్లీ జేస్ ఆ
ఉహు మీ ఇష్టమండి మరి
ఉం సేవే చేస్తారు గా ఒకే ఇరవై నిమిషాలు
ఉం
ఉమ్మ్
సరే అండి
ఉం
ఉమ్
రండి
ఏముందండి చెప్పాలి
ఉం
అవ్వగొట్టాలండి ఎట్లా అయినా మనం సరేనా అండి అడగం మీ అమ్మగారుని ఇప్పుడు వచ్చారా ఇంట్లోనే ఉన్నారండి మీ అమ్మగారు
హ్మ్మ్ ఉన్నారండి ఇంట్లోనే మా అమ్మగారు బాధపడుతున్నారు ఆహా ఇప్పుడే కా అండీ ఇందాక ఇప్పుడే కండి యాపెక్కిచ్చా చేసి నేను ప్రొఫైల్ రేపు వచ్చిద్దండి ఈరోజు రాదు.
రేపు ఒచ్చింద నీకు తెల్సా రేపే ఒచ్చింది అని
ఆ నాకైనా అంతే అయిందండి.
అవునా
వన్ డే తర్వాత ప్రొఫైల్ యాక్టివేట్ చేయాలి కదండి మరి వాళ్ళు
ఉహూ
మ్మ్ మ్మ్ ఏందండి మరి రేపనా మాట్లాడదాం ఈరోజే కంప్లీట్ చేద్దాంమా మనయి
ఆ ఇ రో ఇంకా రొండో కాండి అన్నగారితో రొండు మాట్లాడగానే నీకు మళ్ళీ మీ మే మే మెసేజ్ పెడతాను. వి నా చేసింది ఇది అయిపోతయి రొండేగా ఏముంది
ఎవరికైనా పడ్నాయా అండి అమౌంట్ లా
అప్పుడే కాదండి అందరికి కలిప్ పడతయి ఓకేసారి ఉమ్ ఓ నెలలో రోన్నెల్లో పడతాయి
ఉహుం
హ్మ్మ్ వెంట వెంటనే పడవు
ఉహుం ఉప్పుడ్ చానా టైం టేకింగ్ ప్రాసెస్ అండి మరి ఇది
ఆ మన అందరి చూసే అన్ని డబ్బులు పిచ్చి పిచ్చిగా మాట్లాడ ఆమె తో మనం దాంట్లో పడవు డబ్బులు కట్ అయి పడతాయి
మనం ఏడ మాట్లాడుతున్నామండి మరి మనం
మనం కాదులేండి ఉంటారుగా కొంతమంది
ఉమ్ అదేలేండి ఉమ్ ఉమ్
అప్పుడు వేస్తారు డబ్బులు
హు హు
ఉమ్
ఉమ్ మ్మ్ హా ఏందండి మరి ఏదోలా ఉంది నాకు
ఎందుకండి ఏమైంది
వాగి వాగి
ఆహా ఆ చెప్పాలండి నే ఆయాసం తల్ నో పి అన్ని వస్తాయని
ఊమ్
రేరేపు మాట్లాడుకుందామ పౌ దున్నా మరి
ఉ హు పర్లేదండి పర్లేదు పర్లేదు ఖాళీయే గ మనం
ఉమ్ ఒక ఇరవై నిమిషాలు రెస్ట తీసుకోండి అయితే
రేపు రేపయినా మాట్లాడాల్సిందే కానీ ఇ
అంతేగా అండి అందుకే నే ముందు నుంచి చెప్తానే ఉన్నాను మిర
అండి అహ్ ఒక్క విషయం అండి మనం మొన్న చేసామండి మొన్న నైట్ ఎంకా కి ఎక్కడ కుదిరింది నువ్వు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి చెప్పారుగాండి మరి మొన్న చెప్పలేదా ఆ రోజు నైట్ తర్వాత నుంచి ఫెస్ట్ టేగా అండి ఇంకాడ కుదిరింది ఆ ఫెస్ట్ టేగాండి ఇంకా తర్వాత నుంచి మనకి చెప్ అండీ
ఆ సరేలేండి అన్నిటికీ అన్నిటి
ఆ చెప్పండి అండి మరి
అ
ఉ
సరేలేండి
ఉమ్ ఇంకొక అయిపోయిందండి ఒక్క నిమిషం
ఆ సరే అండి సరే అండి ఉంటాను మరి అయితే
ఆగండి ఒక్క నిమిషం
చూన లెండి మాకు తెలుసు
ఆ ఆ సరే అండి ఉంటానండి ఆ